హలో
చెప్పండి
బాగున్నారా అండి
మేం బాగున్నామండి
ఓకే తిన్నారా అండి
ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
మేమా సాంబార్ తినమండి
పంటలల్లో మీకు ప్రియమైనది ఏంటిదండి
ఆ నాకు ఇష్టమైంది అంటే బిర్యా
బ బిర్యాని ి లో ఏ బిర్యానీ మీకు నచ్చుతుందండి
మీరేం తున్నారండి
హలో మేము పప్పు తిన్నామండి అ
చికెన్ దమ్
ఆహా మీకు బిర్యానీలో చికెన్ బిర్యానీ చాలా నచ్చుతుందండి
అవున్
హ
ఇకే మిస్ అవునా మరి మీకేం ఇష్టమైన ఫుడ్ అండి అవునండి
బిర్యానీ ఎలా చేస్తారో తెలుసా అండి మీకు
అవునండి ఎక్కడ చికెన్ బిర్యా నీ బాగా బాగు ఉంటుందండి
మేమైతే చాలా బయట నుంచి ప్రిఫర్ చేయమండి నేను సొంతంగా తయారు చేసి తింటామండి బయట రెస్టారెంట్ కన్నా మా ఇంట్లో రేస్ సరంటే ఒక ఫ్లేవర్ లా వస్తుంది అనమాట నేన్ చేస్తె బిర్యానీ
డ మంచి బిర్యానీయ అండి స్ గుడ్ అండి ఇంట్లో తినడమే మం
థాంక్ యూ అండి
మీక్ దొరకదండీ అండి
మీకు మీరు ఇంట్లో ప్రిఫేర్ చేస్తారా ఎక్కువ చికెన్ బిర్యానీ ఎక్కడ ప్రిఫేర్ చేస్తారు మీరు ఆ
ప్రిఫర్ చేస్తా
ఓకే అండి అంటే మీకు ఎక్కువ అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ ఇంట్లో చేసింది నచ్చుతుంద బయట తెచ్చింది నచ్చుతుందా
అఫ్ కోర్స్ ఇంట్లో చేసిందే నచ్చుతాదండి హెల్దీగా చేస్తారు కదా అందుకనే
ఓకే అండి ఎలా చేసారండి గా
కొంచెం కొంచెం ఐడియా ఉందండి
ఓకే ఏమ చెప్తారా ఎలా చేస్తార్ నాకు చికెన్ బిర్యానీ నేనే ఇస్తానండి మీకు చెప్తాను నోట్ చేసుకుంటారా
ఆ చేసుకుంటామ అండి
ఒరే పండుగ నిన్ హలో
ఆ హలో అండి
ఇలా ఏం ఉండదండి చికెన్ బిర్యానీ ఎలా అంటే నేను బయట చేసే ప్రాసెస్ లాగా పెద్దగా చే ండి జస్ట్ చిన్న ప్రాసెస్ లో కంప్లీట్ చేసుకుంటాన అనమాట ఏంటంటే ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. ఒక హాఫ్
వే వే వేట్తోన్ చేస్తారండి.
చికెన్ బిర్యానీ చికెన్ తోన్ చేస్తానండి ఆ మ్యారినేట్ నేట్ అనేది కారం ఉప్పు
ఓ
కారం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టేస్తానండి.
ఓహో ఎంతసేపు ఉంచుతారండి
హాఫ్ అన్ అవర్ ముంద అండి చికెన్ బిర్యానీ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు అది మ్యారినేట్ చేసి పెట్టేస్తాము.
అవునా అండి
ఉమ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ బగారా వేసుకుంటానండి బగార అయితే మీకు తెలుసు కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా మసాలాలు ఎసి ఇంకా బియ్యం దాంట్లో వేసేసి దాంట్లో కొంచెం పెరుగు వేసుకుంటాను తమాటా వేస్తాను. నెయ్యి యూజ్ చేస్తానండి చికెన్ బిర్యానీకి మీరేం యూజ్ చేస్తారు చికెన్ బిర్యానీలో
మేముతే ప్యూర్ నెయ్యి యూస్ చేస్తా మడి మాది ఊరి కా ఆటిే ప్యూర్గా దొరుకుతుందండి మాకు పప్పు పెరుగు అయినా పాలైనా నెయ్యి అయినా
అవునండి ఊర్లో దొరికేది అన్ని ప్యూరిటీ ఉంటుంది.
ఆ
మీరు కూడా అవే యూస్్ చేస్తారా చికెన్ బిర్యానీకి
మేము కూడా నెయ్యే యూజ్ చేస్తామండి ఎక్కువ శాతం అయితే
ఇంట్లో ప్రిపేర్ చేస్తారాండి లే బయట తెచ్చుకుంటారా
అంటే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయంగా బయట నుంచి తెచ్చుకుంటామ అండి కానీ డైరీ ఫామ్స్ దాంట్లో అమ్ముతారు కదా అవి తెచ్చుకుందామని
అది తెచ్చుకుంటారు ఓకే ప్రతి వంటకాల్లో ఓకే మీరు ప్రతి వంటలలో యూస్్ చేస్తార నెయ్యి నీ
ప్రతి వంటలలో యూజ్ చేస్తామండి ఆఖరికి స్వీట్స్ లో అవన్నీ ఫ్లోవర్ యూజ్ చేస్తుంది
ఓ ఓకే అండి ఇంకా అంటే మీకు ఏ స్వీట్ ఇష్టం స్వీట్లలో
స్వీట్లలో అంటే గులాబ్ జాముూన్ అంటే ఇష్టమ అండి
ఓకే అండి
మళ్ళీ మీకేం స్వీట్ ఇష్టమ అండి
నాకు సోమ్పాపడి ఇష్టం అండి
సోంపాపిడ మా తమ్ముడు కూడా అదే స్వీట్ ఇష్టం అండి
మీ తమ్ముడికి సోమవారం అండి ఓకే
అవునండి
ఇంకా అంటే ఏంటి విశేషాలు ఎలా ఎంజాయ్మెంట్ చేస్తారు
అంటే మాది ఇంటి దగ్గర బతుకమ్మకుంటాను ఉంటది అక్కడ చానాా గేమ్స్ ఉంటాయి పార్క్ బాంటుంది మేమైతే ప్రతి సండ అక్కడికే వెళ్తామ అండి కానీ దానికి ఫీజ కూడా ఉంటుంది గేమ్స్ జోన్ పోవడానికి ఏమో ఫైవ్ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి
ఓకే అండి అంటే ఎంట్రీకి ఏమైనా ఫీజు ఉంటుందా లేకపోతే జస్ట్ లోపల గేమ్ ఆనది ే ఉంటుందా ఫీజు
న్స్ ఓ జస్ట్ గేమ్ ఆడడానికే ప్రై ఉంటుందండి
ఓకే అండి ఇంకా అంటే పొద్ మార్నింగ్ ఏం చేస్తారు రేపు సండే కాబట్టి మీరులు ఇవ్వడం ఏ టైం కి లేస్తారు
లేవ్వడం అంటే ఎత్ మినిమం ట్వెల్వ్ ఓ క్లాక్ అని ఎవరు ఆ మనిషి అన్నారంండి
చెప్పండి పర్వాలేదు మీరు
మేము అండి మేము ఒక ఎయిట్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ లేస్తామండి
ఓకే అండి లేచిన తర్వాత
లేచిన తర్వాత అంటే నార్మల్గా బ్రష్ బ్రష్ చేసి ఇంకా ప్రతి సండే మేము స్పెషల్ గా పూరి వండు పూరి వేసుకుంటామండి
ఫస్ట్ మీేము పూరి చేసుకుంటాం
ఆ పూరి విత్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కరీ అట్లా
ఓకే అంటే పూరి కి చికెన్ ర్రీనే ప్రిఫర్ చేస్తారా అంటే నాన్ వెజ్జే ఉండాలంటదా
ఆవు మొత్తం నాన్ వెజే ఇంకా సండే
కర్రీ చేస్తాం ఏదో సండే లో ఏదో
చికెన్ మటన్
చికెన్ మటన్ ఓకే ఎందుకు ఫిష్ ప్రిఫర్ అయ్యారా అండి మీరు
ఫీష కూడాడు ప్రిఫర్ చేస్తామండి కానీ ముళ్ళులు ఉంటాయని నోట్లో పోతదని కొంచెం భయం దుకనే
ఎందుకంటే మీకు ఊర్లో కడ ప్యూ రిటీ దొరుకుతాయనుకుంట ఫిషెస్ ఇవన్నీ అ
అంటే ప్యూరిటీ దొరుకుతాయి కానీ ఇదిేంటిదంటే మ్ ఏ ఫిష్కైయినా ముళ్ళులు ఉంటాయి కదా అండి
అవునండి కానీ అపోలో ఫిష్ కి ముళ్ళు ఉండదండి కు
ఓహో
అవున
మేము కూడా అపోలో ఫిషె తెచ్చుకుంటామ అండి కానీ ఒకొ ఒకసారి మా తమ్మను నోట్లా ఒకసారిపోయిందండి అందుకనే
అందుకనే మాకు భయం కొంచెం తినడానికి
అవునండి ఫిష్ అంటే ఎవరైనా భయపడుత తారు అనమాట ఎంత ముళ్ళు లేని చేపకైనా ఏదో చిన్న ముళ్ళు వస్తదని
అవునండి అందుకనే
మీ ఇంట్లో మీరు ఏది ఎక్కువ నచ్చుతుంది మీకు ఫిష్ చేస్తేనా చికెన్ చేస్తా నా లేకపోతే మటన్ లో టేస్టీ లో
టేస్టీ లో ఉంటే చికెన్ అండ్ మటన్ రెండండి
రొండండి ఓకే ఫిష్ అయితే దే ఏం నచ్చుతుంది మరి ఫిష్ లో
ఫిష్ లో అంటే ఇప్పుడు మా తల్ల భాగం ఉంటుంది కదా అండి
అవునండి మీకు తలభాగం ఇష్టమా
అవునండి
నేను కూడా తలభాగమే తింటానండి ఏవి
అవును అవునండి ఇంకా ఫిష్ ఫ్రై తే ఇంకా చాలా బాగుంటుందండి పులుసు కంటే హలో వాయిస్ బ్రేక్ అయితుందండి
ఏ ఆ అవునండి ఇట్లాంటి అడిగినప్పు ప్పుడే వాయిస్ క్లియర్ ఉండదు దండి ఫిష్ ఫ్రై మీరే చేసుకుంటారా
అ బస్ నేను ఎందుకు చేసుకుంటానండి మా మదర్ చేసి పెడుతది
చేస్ పెడతారా అండి ఎందుకు ఎందుకండి ఫిష్ ఫ్రై పెద్ద ప్రాసెస్ కాదే అది
మా చిన్న పిల్లలకి రావు కదా అండి అందుకనే
ఎందుకండి చిన్న పిల్లలైనా కూడా ఈ మధ్య చేసేస్తున్నారు ఫిష్ ఫ్రై ఏముంది జ స్ట్ ఒక ఆయిల్ పోసేసి దాంట్లో ఫ్రై ని పెట్టి ఎన్చేస్తే ఆ
అంటే ఇంట్లో నేను చిన్న చిన్న రెసిపీస్ చేస్తాను ని పెద్ద పెద్ద ప్రయోగాలు చేయనండి అందుకే
ఆ చిన్న స్పయింటో చెప్పారాండి ఒకసారి గ్రజట్
చిన్న క్రిస్పీ అండి మ్యాగ అండి
ఏమన్నా పెద్ద జోక్ చెప్పారాండి మీరు
హ
మ్యాగీ కన్నా ఈజీ ఫిష్ ఫ్రై అండి తెలుసా మీకు ఇంకొకటి ర
ఆ సరే ఆ సరే అండి టైమ్స్ అయిపోయింది హరోజ్ కంద హీరోజ్కిింద
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఆ థ్యాంక్ యూ అండి బాయ్